గుడ్ ఈవినింగ్ మేమ్
గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు?
దు బావున్నాను నీవ్ ఎలావున్నావు
నేను బాగున్నాను
నువ్వు హైదరాబాద్ కి ఎప్పుడైనా వెళ్ళావా
వెళ్ళాను
వెళ్ళండి ఒక్కసారి మీరు వెళ్ళను చాలా బిజీ అండ్ లివ్లీ సిటీ అనిపించింది అక్కడ ఫుడ్ గురించి మాత్రం హిస్టరీ ఆ కల్చర్ కురుస్తాయి ఫుడ్ లవర్స్ కి హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్ కదా
అవును ఐమ్ జస్ స్టూడెంట్స్ కి కూడా పర్ఫెక్ట్ ప్లేసే హైదరాబాద్
అవును కానీ సిటీ లో చూడడానికి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి
అవును చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయీ ఆది ఒక్ మ మోడన్ సిటీ లాగ ఇ మోడర్న్ సిటీ అయిపోయింది అది హైదరాబాద్ అయితే
అవును అక్కడ హైటెక్ సిటీ లోకల్ల్
అదయితే ఎంత బాగుంటది నైట్ లో హైటెక్ సిటీ అయితే ఇంకా ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేయగలుగుతాం మేము చార్మినార్ ఒక ఎక్కడ బాగా ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి అక్కడైతే అది ఒక టూరిజం ప్లేస్ కదా
మ ఫేమస్ ప్లేస్ ఆ
అవు ఆ దా హైదరాబాద్ కి నవాబ్ ఒక షహర్ కూడా ఉంటారు టూరిజం
అవును హైదరాబాద్ లో ఫేమస్ ప్లేస్ అంటే మీ మైండ్ లో ఏం వస్తుంది
నా మైండ్ లో ఫేమస్ ప్లేస్ అంటే చార్మినార్ చక్క కామన్ జ అ బాగా ఫేమస్ అంటే రామోజీ ఫిలిమ్ సిటీ ఫలక్
కి సింబల్ లా ఉంటుంది చార్మినార్
ఆహా నేను ఫేమస్ అంటే బాగా ఫేమస్ అంటే నేనేమంటానంటే
రామోజీ ఫిలిమ్ సిటీ బాగా ఫేమస్ ఫలక్నమా ప్యాలెస్ ఇంకా గోల్ కుంట ఈ త్రీ అయితే బాగా ఫేమస్ అక్కడ
అవును హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేయడం నాకు చాలా ఇష్టం అక్కడ ఫొటోస్ తీసుకుంటారు అక్కడ అట్మాస్ఫ పర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది డైరెక్ట్ ట్ ఇ చూస్తే హిస్టరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
హిస్టరీ ఉంటుంది కానీ ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటది అక్కడయితే
సిటీ అంటే ట్రాఫిక్ లో నార్మల్ కదా
ఓకే రే పాపులేషన్ కూడా బాగు బాగున్నది అక్కడ హైదరాబాద్ లో
అవును ఓల్డ్ సిటీ వైబ్ వేరే లెవెల్ లో ఉంటుంది హ్మ్
ఉ
హైదరాబాద్ షాపింగ్ గురించి ఏమనుకుంటావు
హైదరాబాద్ షాపింగ్ అంటే బాగుంటుంది అక్కడ క్లాత్స్ కూడా బాగుంటాయి
అవును చాలా ఆప్షన్స్ ఉంటాయి ట్రెడిషన్ల్ నెల నుండి మోడన్ వరకు అన్ని దొరుకుతాయి
అవును అన్ని దొరుకుతాయి ఎవ్వరైనా పెళ్ళి కానీ వెడ్ వెడ్డింగ్ ఏదైనా ఒకేషన్ ఉంటే హైదరాబాద్ లోనె బట్ బట్టలు క్లాతింగ్ అన్ని హైదరాబాద్ లోనే తీసుకుంటారు
అవును లోకల్ మార్కెట్ లో షాపింగ్ షాపింగ్ చేయడం ఫన్ గా ఉంటుంది బార్గెనింగ్ చేడడం కూడా ఒక స్కిల్
ఇంకా లాల్బాగ్ దారి లో బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి షెట్స్ షెట్స్ చేసి ఇస్తారు వాళ్ళయితే
అవును కొన్ని కొంత ట్రిప్ మెమోరీస్ ఉంటాయి
అవును
ఇంటికి వచ్చాక కూడా సిటీ కూడా ఆ గుస్తుంది షాపింగ్ లవర్స్ కి హైదరాబాద్ చాలా నచ్చుతుంది
చాలా అంటే చాలా నచ్చుతుంది షాపింగ్ లవర్స్ కి అయితే బాగా డ అంటే డ్రస్సులు మంచిగా ఉంటాయి ఉమ్
మార్కెట్ క్రౌడెడ్ గా ఉంటాయి
ఉ కడేడ్ గా ఉంటది అంతా ఒక పబ్లిక్ ప్లేస్ కదా అది చార్మినార్ చార్మిరార్లో ఇ ఇ నిలవడానికి ప్లేస్ కూడా లేకుండే అక్కడయితే
అవును అందుకే హైదరాబాద్ అందరికి స్పెషల్ గా అనిపిస్తుంది హైదరాబాద్ ట్రిప్ ఆల్మోస్ట్ చ మెమోరియబుల్ ఎక్స్పీరియన్సే
అవును అవును ఎక్స్పీరియన్సే
అవును నువ్వు మనాలికి వెళ్ళావా అనుకున్ టావ ఇలా శిమ్లాకి
నేను మనాలికి వెళ్ళలేదు కానీ విన్నాను అది ఒక చాలా బాగుంటదండి ప్లేస్ ఉహు
అవునా ఆ క్క రెండు ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటేదను నాకు మనాలి ఎక్కువ నచ్చుతుంది షిమ్లా కూడా చాలా ఫేమస్ కదా మౌంటైన్స్ లో మనాలి మనాలిలో మౌంటైన్స్ దా నేచర్ వ్యూస్ అమేజింగ్ గా ఉంటాయి
అవును
అ కాని షిమ్లాలో సిటీ వైబ్స్ అండ్ హిల్ స్టేషన్ ఆ పీల్ రెండూ ఉంటయి మనాలి కొంచెం అడ్వెంచరియస్ గా ఉంటుంది శిమ్లా మాత్రమే రిలాక్ ఇస్ట్ గా పీస్ఫుల్ గా అనిపిస్తుంది
అవు
నీ చాయిస్ నీ శిమ్లా ఆ
ఆ స
నీకు ఇష్టమా నార్త్ సైడ్ ప్లేసెస్ మౌంటెన్స్ స్నో వింటర్ వెదర్ వెదర్ విషయంలో ఇది బెటర్ అనుకుంటావు రెండు ప్లేసెస్ లో క్లైమేట్ బాగుంటుంది
అవును హిల్స్ అంటే ఆదిపూర్ అంటే హిమాలయన్ మౌంటైన్ మిడిల్ లో ఇది ఉంటది మనాలీ ఆ మౌంటైన్స్ ఆ హిం అది మనాలిలో హౌసెస్ స్నోఫాల్ చాలా బాగుంటది నాక బాగా మా ఫ్యామిలీలో కూడా మా కజిన్ మా ఫ్యామిలీలో కూడా కొంతమంది వెళ్ళారు వాళ్ళు కూడా చెప్పారు ఫోటో చూపించారు నాకు ఒకసారి వెళ్ లీల్ వెళ్లాాల్సినది ఉన్నది నా డ్రీమ్ ఉన్నది అక్కడ మనాలి పో పోవడం
ఓహో అవును సరే
ఆ
కనీమ్ మనాలి కొంచెం ఎక్కువ కూల్ గా ఉంటుంది కదా
ఆ
స్పెషలీ వింటర్స్ లోస్ నువ్వు చూడాలి అంటా మనాలి ఫస్ట్ చాయిస్ అనుకుంటా
ఆవ్
హ్మ్ షిమ్లాలో కూడా వింటర్ అట్మాస్ఫియర్ చాలా బాగున్టుంది శిమ్లా శిమ్లా కూడా హీట్ నంటి బ్రేక్ ఎస్తుంది కూల్ వెదర్ కోసం అయితే రెండు నచ్చితే ఆప్షన్స్ మంచి ఆప్షన్ అది
అవునమ్మా
ఎ సీజన్ బట్టి ఎక్స్పీరియన్స్ కూల్ వెదర్ కోసం
అవునవును
పడుతుంది
అవునా స్నో రైడింగ్ కూడా చేస్తారు కదా
అవును స్కీయింగు ప్యారగ్లైడింగ్ హైకింగ్ అది చాలాగా ఉంటుంది నేచర్ లవర్ ఏది ఎక్కువ నచ్చుతుంది
ఒక వైర్ కి హ్యాంగ్ చేసి మనల్ని పంపుతారు చూడు
అవును నేను కూడా అదే అనుకుంటానవ్ మౌంటెన్ రివర్ గ్రీనరీ అన్ని చాలా ఎక్ అట్రాక్టివ్గా వుంటున్నయ్ ఉంటయ్ మార్నింగ్ వ్యూ చూస్తే చాలా ట్రిప్ వర్త్ అనిపిస్తుంది
ఆహా నేను ఏమంటున్నానంటే మన్ మనాలిలో ఒక వైర్ కి మనల్ని హ్యాంగ్ చేసి పంపుతారుచూడు అది కూడా బాగున్టుంది కదా
అవును అదయితే చాలా మంచిగా ఉంది
మీరు మేమ్ మీరు వెళ్ళారా మీరు మీర్ పోయారు కదా మనాలి
అవును షిమ్లాలో కూడ చాలా సీనరి బాగుంటుంది
అవును షిమ్లాలో అది మొత్ మొత్తం హిల్ స్టేషన్స్ కదా బాగుంటాది అక్కడ
సి అవును కాని మనాలిలో నేచర్ ఇంక క్లోజ్ గా ఫీల్ అవుతుంది ఔట్డోర్ లవర్స్ హి మనాలి స్పెషల్ లే ఫోటోగ్రాఫీ లవర్స్ కి కూడా హెవెన్ ల ఉంటింది
అవును అది అయితే ఉన్నది ఫోటోసవర్స్ కి అవుట్డోర్స్ వల్ల ఇపుడు మనాలి అయితే సూపర్ హిట్ అయితుంది మర్ ఆ వాళ్ళక్ సూట్ అయితది అది
ఆ అవును చాలా బ్యూటిఫుల్ పిక్చర్ క్యాప్చర్ చేయొచ్చు.
అవును అ స్నోలా ఆ పిచ్చరే వ వెరైటీగా వస్తది
మ్మ్ఁ కొంచెం ఈజీగా ఎక్స్ప్లోర్ తిగోడు చేయొచ్చు
అవునవును తీయొచ్చు
ఏం కాలే ఒకే అమ్మా బాయ్ థ్యాంక్యూ మ్యామ్
థాంక్యూ థ్యాంక్యూ ఒకే బాయ్